నమస్కారం అండి ఆ
వాయిస్ క్లియర్ గా ఉందా అండి
కొంచెం నాయిస్ ఉందండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉందండి
ఇప్పుడు అండి
క్లియర్గా ఉందండి
ఎక్కడున్నారండి
ఇంట్లో ఉన్నానండి
నేను ఇంట్లోనే ఉన్నానండి ఏం చేస్తున్నార
తిన్నారా అండి
ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ ఇందాకే తిన్నానండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కొంచెం ఖాళీగానే ఉన్నా
అంటే మీతో కొద్దిసేపు మాట్లాడచ్చా అండి పండగల గురించి అలా
ఆ తప్పనిసరి మాట్లాడచ్చండి ఏమండి
అంటే మీకు బాగా ఇష్టమైన పండగల పేర్లు కొన్ని చెప్పగలరా అండి ఏవన్నా
నాకా అండి మొహరము రంజాను బక్రీదు ఇంగ ఇది వినాయక చవితి అండి
ఒకే అండి
మీకండి
సంక్రాంతి వినాయక చవితి పండగలు అంటే బాగా ఇష్టం అండి
అవునా అండి
మీరు ఎందుకంటే మీకు ఆ పండగలు ఇష్టం అండి
అంటే కొంచెం సాంప్రదాయంగా ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుందండి ఆ పండుగలు
ఆ పండగలు జరుపుకునే విధానం కాస్ స్త చెప్పగలరా అండి
యా పండగ కదండి చప్
అంటే మీవు రంజాన్ స్ల
రంజాన్ పండగనేది థర్టీ డేస్ ఉం దండి రంజాన్ పండుగ థర్టీ డేస్ లో థర్టీ డేస్ కూడా మనం ఫాస్ట్ స్టింగ్ వుంటామండి అంటే మార్నింగ్ ఫోర్వో క్లాక్కి లేచి ఆ కార్యక్రమాల కార్యకృత్యాలన్నీ ఇంక ముగించుకొని మరి సూర్యాస్తమఎంత వర్ క్కు ఫాస్టింగ్ ఉంటామండి
అంటే రోజుకి ఒక పుటే కదండి తనాల్ సీన్డేది
అవునండి
అంటే నేను మా ఫ్రెండ్ చేస్తున్నాప్ ప్పుడు చూసానండి కనీసం
మంచి నీళ్ళు కూడా తాగరండి అంటే నో ట్లో ఉన్న ఎంగిలి గుడా మింగరండి వాళ్ళు
చాలా నిష్టగా చేయాలి కదండి అవును ఇంకా ఏం చేస్త పండగ రోజు
అంటే ఆ పండగ యొక్క ప్రాముఖ్యత ఏమంటే సహాయం చేయాలండి అంటే మనం పేదవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు సహాయం చేయాలండి మనము థర్టీ డేస్ కూడా
అంటే థర్టీ డేస్ కూడా పండగ ఒకేలా ఉంటుంద అండి
అంటే లేదండి అలా కాదండి ఓక వన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫాస్టింగ్లు బాగుంటారండి
అవునండి
మరి ఇంగ సిక్స్త్ డే కి ఇంగ మంత్ త్ ఇంగ మిడిల్ కదండి
అవునండి
కొంచెం బాస్ సెలబ్రేట్ చేసుకుంటం అండి మరి ఇంగ పటీ థర్టీ డే థర్టీ డేస్ అయిన తర్వాత త్త రంజన్ పండుగ చేసుకుంటామండి
అవు
పండుగంటే ఇష్టం అండి
ఎ అంటే ఇష్టమండి
ఎందుకో తెలుసుకోవచ్చా అండి
సరే మామ్ ఏ పూజ చేసినా మొదట వినాయకుడి నే పూజిస్తాం కదండి
అవునండి
అలా అండ్ ఆ టైమ్ లో అందరుూ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ బాగా త్తగా దేవుణ్ణి పూజించడం కని అలా చేస్తారండి
అంటే ఆ‌ వినాయక జ్యోతి ప్రాముఖ్యతలు ఏమైన ఉన్నాయండి అంటే ఆ వినాయక చవితి ఎందు జరుపుకుంటా ఓ
అంటే మామూలుగా వినాయకుని పుట్టిన రోజుల సందర్భంగా అండ్ ఆ పండగ అయితే కొన్ని చోట్ల కొన్ని డేస్ జరుపుకుంటారండి
మీ సైడ్ ఎన్ని డేస్ జరుపుకుంటారండి
మా కల్లా ఫైవ్ డేస్ గానీ సెవెన్ డేస్ గాని జరుపుకుంటామ అండి
అవునండి అంటే ఈ డేస్ ఎలా అంటే విభజించింటారు అంటే ఫస్ట్ డే ఎత్తేస్తారు మరి అలా ఆ డేస్ ఏమన్నా చెప్తారా అండి
అంటే కొన్ని చోట్ల ఒక రోజే పెడతారండి మరి కొన్ని చోట్ల త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్
అంటే ఎందుకండి వాళ్ళ అలా పెట్టేది
అంటే అది దేవున్నలా ఉంచ్ఛొచ్చండి అలా ఎల్లి డేస్ ఏనా అంటె లెవెన్ డేస్ సో
అహా
అంటే పెద్ద పెద్ద సిటీల్లో అయితే ఇంకా కొన్ని మంత్స్ గానే పెడతారండి కొన్ని చోట్ల
అవునా అండి మీరు ఎన్ని డేస్ పెడతారండి
అదే అండి ఫైవ్ టూ సెవెన్ డేస్ అలా పెడతామండి
ఆ అంటే ఆ అన్ని డేస్ పెట్టడానికి మనం పోలీస్ వాారితో పర్మిషన్
అవునండి అంటే లాక్డౌన్ ముందు వరకు ఏం లేదండిఅలా
ఆ
అంటే లాక్ డౌన్ తర్వాత పోలిస్ వాల్లతో పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది
అంటే మీరు స్వామి దగ్గర ఒక దీపం పెట్టింటారు కదండి నేను వినిండే దయితే చెప్తానండి మీత్ కొంచెం షేర్ చేసుకుంటా
ఓకే అండీ
అంటే స్వామి దగ్గర మీరు దీపం పెట్టింటారే అదీపము ఆరిపోతే ఇంగ స్వామి వారు గ మండపంంలోంచి తెల్లా కదండి
ఆవును బ్యాకందము అంటార అండి అదీ
అవునా అండి
ఆ అంటే అది ఆరిపోనీ కుండా చూసుకుంటామండి జాగ్రత్తగా
అవునా అండి
అలా తప్పనిసరి పరిస్థితులు అది ఆరిపో ఆరిపోతే ఇంకా ఆ రోజే నిమజ్జనం చేయాలండి అండేవార ఆ ఏరియాలో ఎవరన్నా చనిపోయినా పధ ని నువు మధ్యాహ్నం చేయాలా లాగినయి కోన్ని
ఓకే ఓకే అండి అంటే అన్నదానాలు అన్నదాన కార్యక్రమాలు ఏమన్నా బుర్రకథలు అట్లా అంతరించిపోయినవి ఉం టాయి కదండీ అలా ఏమన్నా చేసుకుంటారాండి మీకలా ఏం చేస్తుంటారండి
ఇంకా రీసెంట్ లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా తోలు బొమ్మలాట అలా పెట్టించామండి
అవున అండి
ఇంకా అన్నదానాలు అవన్నీ సేమ్ మార్నింగ్ ఈవినింగ్ టైం దేవునికి నైవేద్యం పెడుతమండి
అవునండి ప్రసాదం మిస్తారు మ
ఆ అవునండి ఇగ నిమజ్జనం చేసిన రోజు సందులో ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తామండి అలాగే పేదలకి ఎలా ఎవరన్నా
అవునా
అ
అంటే నేను వినిన్నదయితే కొంచెం అది లడ్డు వేలం పాటది అది విన్నానండి కొంచెం నాకె అలా అంత ఐడియా లేదు అది
ఆవునా అండి అంటే వేలం పాట అంటే లడ్డూని మావొళ్ళు వేలం పాడతారండి ఎవరు ఎక్కువ డబ్బులు కొంటే అలా వాళ్ళకి లడ్డూ ఇస్తారండి అండ్ వచ్చి న డబ్బు ని అలాగే నెక్స్ట్ ఇయర్ వినాయకుని చెందాలేకి కలుపుతారంండి
అంటే ఆ లడ్డూని మీరు వాళ్ళు గెలుచుకుని ఉంటారు కదండి
అవునండీ
వాళ్ళు ఏం చేస్తారండి ఆ లడ్డు వారు ఇంటికి తీసుకొని పోతారు లేదా ఆడున్న వాళ్ళకి ప్రసాదం లాగా బావిచ్చి ఇస్తారండి
కి పంచుతారండి
ఆ అంటే ఆ లడ్డూ గెలుచుకోవడానికి చాలా మంది తడబడుతుంటారు కదండి
అంటే అలా ఏం లేదండి దేవుణ్ణి ముక్క్కొనింటారు కదా ఏమన్నా జరిగి చేయల
ఆ అవునండి అవునండి
అలా అంటే డబ్బులు ఏం వెళ్ళవ్ ఓ యువరి తీరుగా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దేవు్న్ని ప్రతిష్ఠించడానికే కదండి వచ్చేది
అవునండి అంటే ఇప్పుడు అయి ఇప్పుడున్న సమాజంలో చిన్న పిల్లలు రోడ్ల పైకి వచ్చి ఆ తాళ్ళు పెడుతంటడు చూడండిండి చూసారా మీరు ఎప్పుడన్నా
కొంచెం
అంటే అది చనాా తప్పండి అలా చాల చాలా మంది ప్రాణాలు కూడా కోలిపోతారండి
తప్ప అండి ఇంకపై మీర ఎవరున్నా చూస్త అే వాళ్ళ కొంచెం చెప్పండి ఇలా చేయడం తక్ప్పు బ అని
చెప్పి ఆడ హుండీలో కూడా దేవుడి హుండీలో అమౌంట్ కూడా ఇచ్చానండి
ఒకే
ఇంకా అండి ఇంకా ఏమన్నా పండుగలు అంటే మీకు ఇష్టమా అండి
ఇ సంక్రాంతి అంటే ఇష్టం అండి నాకు
ఎందుకండి
అంటే మేము రైతు కుటుంబం అండి మాది
అవునా అండి
సంక్రాంతి పండుగ అనేది త్రీ డేస్ జరుపుకుంటామ అండి
ఎలా అండి అది
అ త్రీ డేస్ లో మనకు భోగి సంక్రాంతి కనుమ అని మూడు ఉంటాయంండి భోగి అంటే మొదటి రోజు అంతా ఇంటి ముందు ముగ్గు గొబ్బెమ్మలు వేసి ఈవినింగ్ టైమ్ లో మంట పెడతామండి అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు
మార్నింగ్ టైమ్ లో కదండి పెట్టేది
నైట్ టైమే కొని సార్లు
అవునండి
ఇంకొంతమంది మార్నింగ్ టైమ్ కూడా పెట్టచ్చు
ఎలా పెట్టినా ఓకటే కదండి
అంటే మనలో ఉండే
నగిేటివ వ దా
నెగిటివ్ అలా ఏం ఉండకోకుండా మనలో వెలుగు రావాలని అలా భోగి మంటతో స్టార్ట్ చేస్తామండి
ఆ
అ
అంటే ఇంకా సఖండ పడుగ సంక్రాంతి
సంక్రాంతి అంటే ముఖ్యమైన పండుగ తినం అండి అది మరో పిండి వంటలు అలా ఇంకా కొన్ని చోట్ల ఎద్దుల పంద్యాలు, ముగ్గుల పోటీలు, అలాన్ని నిర్వర్తిస్తాంటారండి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం కానీ
ఇంకా కనుమా రండి
కనుమ అంటే అవి మనకి ఆయుధాలను పూజించడానికి చేసేదండి మీకు ఇంకా ఇ తెలిసిన పండుగ ఏదన్న
మొహరం పండుగ తెలుసు అండి
అవు మొహరం ఇవన మీకు తెల్సినంతా కొద్దిగా చొప్పగల్రా
అంటే మొహరం పండగ అని టెన్ డేస్ జరుపుకుంటాం అండి టెన్ డేస్ లో సావిత్రలో పీర్లను స్వాముల్ని ప్రతిష్ఠిస్తారండి ఆ టెన్ డేస్ కూడా చాలా నిష్టగా ఉంటారండి ఇంట్లో వాళ్ళు, ఆ టెన్ డేస్ అయిపోతే ఇంకా స్వామివారిని మరన్ చేసుకుొని ఊరి బయటికి తీసుకొని వెళ్ళి, ఆడన్ని తీసుకొని ఇప్పేసి అన్ని తీసుకొని వస్తారండి, మళ్ళీ మండపలకి
మీకు తెలిసిన సమాచారాన్ని మన చూసినందుకు ధన్యవాదాలండి
మీ కూడా దం ధన్యవాదాలండి